నమస్కారం అండి బాగున్నారా అండి
ఆ బావున్నామండి మీరు బావున్నారా
ఆ బావున్నామండి ఫ్రీగా ఉన్నార
ఆ ఫ్రీ గానే ఉన్
ఆ ఫ్రీగానే ఉన్నామండి ఇంకేంటన్ మీ రోజు మీ డైలీ యాక్ క్టివిటీస్ ఎలా ఉంటాయండి అంటే రోజు ఎంతకు లేస్తారు
రోజూ ఏమైనా వర్కుంటే తొందరగా లేస్తాం ఏం లేకపోతే సెవెన్ థర్టీ అలాగలేస్తమ్ అండి
ఓకే సెవెన్ థర్టీ అవుతుందా ఆ నేను అలానే అండి అర్లీ అంటే మ్యాక్సిమం ఫైవ్కి అలా లేస్తాము కొంచెం ఇంట్లో వర్క్ ఉంటది మార్నింగ్ ఇంకా అట్లా ఏం లేనప్పుడు
మ్మ్
సిక్స్ థర్టీ సెవెన్ కి అళ లేస్తామండి
ఓ మీరు చానా తొందరగా లేస్తున్నారు
అవునండి మార్నింగే లంచ్ ప్రిపరేషన్స్ అ ఉం ంటాయి సో
ఓ తర్వాత
మార్నింగ్ లేసెస్తాండి మార్నింగ్ వాకింగ్ వెళ్లేేది ఎక్సైజ్సేది ఇల ఎమన్నా న్నాయ అండి హబీస్
ఆ అలాంటివి ఏమి లేవండి లేస్తనే ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం ఏదనా చదువుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటాం మధ్యాహ్నం ఇంకా టైం దొరికినప్పుడు ఇంకా చా ఏదన్నా చదువు కోడానికి ట్రై చేస్తూ ఉంటాము
ఓకే అండి ఇంకైతే రీడింగ్ మీ హాబీస్లో బెస్ ది రీడింగ్ అనమాట అైతే
ఆ మీరు అండీ
ఆ బుక్స్ తక్కువే అండి చదివేది ఏమన్నా అంటే ఫోన్లో ఏమన్నా చదువుతుంటాము గానీ ఆర్టికల్స్ ఏమన్నా వస్తూ ఉంటే బుక్స్ ది తక్కువే ఇప్పుడు చదువుదాం అనుకున్నా కూడా ఎందుకు టైం గురుద్ కుదరదండి నార్మల్ ఏవైనా నావెల్స్ చదువుదాం బుక్స్ చవుదాం అంటే టూ త్రీ పేజెస్ చదువుతా ఒకరోజు నెక్ట్ డే మరి త పర్చిపో
అదే ఏదైనా కొత్తగ ట్రై చేద్దాం అనుకుంటాం ఓ రోజు ట్రై చేస్తాం మళ ఇంకా ఇం అంతే మర్చిపోతం దాని గురించి
ఆ ఇంగ మార్నింగ్ లేసి అంతే అండి ఇంకో వో వ ఫి అదే ఫుడ్ ప్రిపేర్ చేసేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి స్నానం చేసి దీపం పెట్టి ఇంకానేన్ టిఫెన్ తిని కొంచెం ఏమన్నా ఉంటే పనులు చూసుకుండే లోపలే ఇంకా మధ్యాహ్నం అయిపో
ఇంకా అక్కడే టాగ్
ఆ రోజంతా ఇంత త్వరగా అయిపోతుందిో అర్ ర్థం గ
ఆ ఇంకా ఆఫ్టర్నూన్ మళ్ళీ ప్రిపేర్ చేయడం లంచ్ ఓ
అంతే అండి మరి నైట్కి డిన్నర్ చేయాలి కదా ఇంకా అందరికి అదే ఇగ అదే సరిపోతుంది అవునండి ఇంగ మధ్యలో ఎప్పుడైనా తిన్న తర్వాత తయితే మేము త్వరగా చేసేస్తాం నైట్ డిన్నర్ తిన్న తర్వాత వాకింగ్ చేయడానికి మ్యాక్సి మ్ ట్రై చేస్తాము ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అన్నా ఇంకా వాకింగ్ చేసి సి
ఒకే ఎక్సర్సైజ్ చేస్
అవుండి చేస్తుూ ఉంటాము
మనకి కాలిటీషనింటే
అవును ఇంకేంటి అండి ఇంకా ఈవినింగ్ అంతే అండి ఇంక ఈవినింగ్ అదే చెప్తున్నా కదా నైట్కి ప్రిపేర్ ఫుడ్ ప్రిపరేషన్స్ ఏ ఎక్కువ ఉంటాయి మాకు ఇంట్లో చాలా మంది ఉంటాము సో దానికే సరిపోతుందండి మేక్స్ టైము కర్రీస్ చేసి చపాతీస్ చేసి
ఆ ఓకే నైట్ అంటే ఇంకా ఆల్మోస్ట్ అందరూ చపాతి ప్రిఫర్ చేస్తారు కా చేసే కదే పోతారు
అవునండి ఇక కొంతసేపు మొబైల్ చూస్తాము మ మధ్యలో ఇంకేమన్నా అందరితో ఏమైనా రిలేటివ్స్తో మాట్లాడేది ఎలా ఉంటే ఫోన్ చేస్తూ ఉంటాము ఫ్రెండ్స్ తో కానీ వాళ్ళతో కొంచెం సేపు మాట్లాడి టైం పాస్ అవుతుంది అలాగే
హ్మ్ ఏం
ఇంకేంటండి మీరేం బయటికి వెళ్తూ ఉంటారా అండి
ఫ్రెండ్స్ ఎవరని వచ్చినా లేకపోతే మా అమ్మాయి వాళ్ళతోనే ఏదైనా పని ఉన్నా, ఈనింగ్ టైమ్ అలా బయటికి వెళ్ళల్సి వస్తూ ఉంటాము. ఇంకా అంతే నైట్ వచ్చి తినబూధి అయితే ఇగ ఏంది ఏం చుద్దాం ఫోన్ చూడంకనే సగం టైమ్ అంత సరిపోతుదు
అవునండి నేను కూడా అంతే అండి టీవీ చూద్దామన్నా కూడా చేతిలో ఫోన్ ఉంటుంది
ఆ ఇంకా దాంతోనే సగం టైం అంతా స్పెండ్ చేస్తాం
అవునండి ఇంక మెయిన్గా మనకు ఫోన్ చేతిలో ఉంది అంటే ఇంకా మనకి వేరే ప్రపంచం కనపడదు కాబట్టి
ఆ ఫోన్ చేస్తూ ఉండిపోతాం టైం అంతా అక్కడే అయిపోతుంది
చెప్పినట్టు అనిపిస్తుందా ఫోన్ చూసేదాంట్లోనే
అదే అండి
ఇంకేంటండి మీ రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి అలా వెళ్తు ఉంటారా మీకు కాలి సమయంలో ఏమన్నా
ఆ ఆ అప్పుడప్పుడు వెళ్తుంటామండి ఉంటారు వాళ్ళు సో ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నా బోర్ పట్న ఆ ఆ అలా వెళ్తూ ఉంటాం వస్తూ ఉంటాం దగ్గరే కాబట్టి ఎప్పుడ వెళ్తూ ఉంటానండి ఇంకేం పని ఉంటది బోర్ కొడితే అలా ఇక్కడ టైమ్ స్పెండ్ చేసినట్టు ఉంటుంది
ఆ
మీరు వేల్
అంటే ఆ వెళ్తు ద్దమంది ఇంకా షాపింగ్స్ కి అలా వెళ్ళినప్పుడు ఇప్పుడు ఎవరైనా అట్లా ఎవరైనా మా పిన్ని వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంటికి వెళ్తూ వస్తూ ఉంటాము
ఓ
టైం దొరికినప్పుడు ఫోన్స్ మాట్లాడుతూ ఉంటాము ఇంకా ఫ్రెండ్స్ తో బయటికి అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాము ఫ్రెండ్స్ అంతా వచ్చినప్పుడు
ఓ అంతేనండి ఎప్పుంతోన్నా టైం అంతా సరిపోతది కొత్తగా ఏమన్నా చేయలా రెస్ట్ ఉందా అండి మీకు అంటే డైలీ రొటీన్ లో ఇది యాడ్ ఉంటే బాగుంటాది అని
ఆ ఇటువంటి టైప్ ఆఫ్ బుక్స్ చ తరండి మీరు అంటే బయోగ్రఫీస ఇలాగన స్టోరీ బుక్స హలో హలో హలో హలో హలో